హలో ఆ ఏంజ తాండ్లు
ఏం లేదు చెప్పాలిగా
పనులైనయా
పనులైనట్టే
ఉమ్ బడికి పొయ్యిల్లా పిల్లలు
వంటే చేసినా పంపించిన
ఉమ్
బంగారం రేటు మల్ల పెరుగుతది తగ్గింది కదా ఇన్ని రోజులు తగ్గింది మళ్ళీ పెరుగుతుంది
ఎంత పెరిగింది
పన్నెండు వందలు పెరిగింది అంత ముందుేమో తగ్గి తగ్గుకుంటా తగ్గుకుంటే లక్ష యాభైకి వచ్చింది
ఆ
మళ్ళవు ఇవాళ పన్నెండు వందలు పెరిగింది రోజు యుద్ధం స్టార్ట్ అయిన కాంచి తగ్గింది
ఆ ఎంత తగ్గింది అప్పుడు
ఒకరో ఒక రోజు ఇరవై వేలు తగ్గింది తెలుసా లక్ష డెబ్బై దాకా ఉండే
ఉమ్ ఇప్పుడు బంగారం కొనే అంత పరిస్థితే లేదు ఇగ ఏదన్న పెడితే తీసుకొని అచ్చుడే ఉన్నది గాని ఎన్నా భాగం పడో ఎట్లనో గట్లా మనం తీసుకొని రావాలి గాని ఇగ అసలు తీసుకొని అచ్చుడే లేక పాయే ఇగ చేయించుకున్నాడే ఉండదు ఇగ అన్నను తాకోబ్ ఒసారి నా బంగారం కావాలే అంటాన
ఉ
అయ్యో ఏమైతాంది ఆగరాదు అని అంటాను అంటేన్ ఏమైతాంది పండుగకు పబ్బానికి ఇదంతా నేను ఎట్లా వేసుకొని పోవాలనుకుంటా అన్నావ్ ఆ అన్నయ్య నా లా
ఉ
అంటే తెద్దాం తెద్దాం టైం పడుతది నేను లోన్ తీసుకుంటా
అ
అని అంటాడు
ఉ
లోన్ తీసుకుంటేనే అట తెత్తాడాట
ఉ
తేత్తా ఆగవా ఆగుడు లేదా అంటాడు తిన్నారా మరి అన్నం
తిన్లే తినాలి
ఫ్రై చేసినవా ఏంపినావా
ఫ్రై ఏసినం
హ్మ్ క్యారెట్ ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటది
దాంట్ల నీళ్లు వోతే ఎంత చండాలంగా ఉంటది
ఆ ఇంకా పెరుగులోకి బాగుంటాది తెలుసా రెండు వక్కలు వేసుకుంటే
అవునా
ఆ
ఉమ్ ఏం
రెండు మక్కలు వేసుకుంటే మంచిగా పెరుగులకు మంచిగానే ఉంటది కూర చూస్తాడు అన్న కూర చూసి ఆ ఇది మళ్ళా సాయంత్రానికి సరిపోవాలని ఆన పొద్దున పచ్చడి అన్ని వేసుకుంటాడు ఏ ఏం కాదు సరి పోతది ఎందుకు అట్లా చెస్తానవు కూర వేసుకొని పో కూర తిను అని అంటే అద్ టిఫిన్ లకి అవుతుది మళ్ళా చిన్నోనికి అయితుది మళ్ళా నువ్వు తింటవు సాయంత్రం ఏ సాయంత్రం పచ్చిడి వేసుకొని పెరిగ వేసుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడయితే నువ్వు తీసుకు తినురాదు అలా అంటే బలవంతంగానే ఎస్టా
ఆ
ఇము రెండు టిఫిన్ల కి అయి వరకు మంచినే గుంజుతుది
అవును
అరకిలో తెచ్చినా సరిపోతలేదు అనుకో
నేను కొన్నావండిన వాడముందు
ఆ
తినడానికి కిలో తెచ్చిన గాని కిలో వండలే పావు కిలో వండినా
పోకిలాండినావా
ఆ
మీకేం కూర మరి అదేనా
తోట కూరవండిన కాదు ఒక గంట కూర్చొని కోసిన వాటిని
ఆ
గంట వట్టింది కోర్శ సర్కి
ఇగ అది ఏరి చేసి చేప వరకు గంట పడుతది
పట్టింది గంటా పట్టింది ఇగో మ్మి అన్న కళ్ళు తెచ్చి తాకుంటా
ఆ గిడ నిమిష షాలు వడేది అదేనా
ఆ
ఆ
నాలు నిమిషలాయింది
ఆ నాలుగు నిమిషాలు అయింది అట్లనే ఒకటి రెండు పడతాయి ఇక్కడ పడ్డప్పుడు ఫైఓత్తాల అనట్టు
ఆ ఆ
తిన్నదా పెద్దామే
పెద్దాం ఇప్పుడు లేసి బయటికి పోయి
ఆ
ఏని నాన్నంబెట్
ఎందుకు తింటాలేదామే పాపం
కదా ఆ గోస గుచ్చుం తంది ఇగ అసలు పాపం
ఆష్టాలు ఉంటేనే నయం అనిపితంది ఇప్పుడు మరి కద
మరి లేకపోతే నేను ఏమైనా పని చెప్తానా
పని చెప్తలేవు గాని
ఇంటేడు పని చేసుకుంటన ఒక్కదాన్ని పని జెయ్యవు అని తిడ్ సరే ఇంకా గ ఐషు ఎట్టా తిడతందివల్లమ
హా
కొంచెం వండింది తినడానికి కూడా యాష్ట రావాటే వీళ్ళకు
అ అదే మరి ఆమకు తినబుద్ధ ఐతలేదా ఆ మరి ఎట్లా
ఏమో ఈ జనరేషన్ లో వచ్చి ఈ కాలంలో మన భారతదేశంలో పుట్టే మనిషి కాదు
ఊ మా చిటీ కూడా చట ఇయాన్ని యా అ అక్కన్న మంచిగా టైం టు టు టైము
ఊ
తే తిను తిను తిను అనేదాక తిననే తినది
ఊ
అదే ఇక బతిలాడాలే తినరాదు అని అంటే తినది ఏ తింటం ఆగు తింటం ఆగు అని
బతిల అన్నది నాలుగ అంద మూతి దగ్గర పెడతది నాకు కోమత్త ఇగ రెండు తిడతా
ఆ
అయ్ ఏస్కాచి ఇగ తినవేడ్త ఇగ
ఆ ఆమె ఇచ్చిందా కొట్ కొట్టిందా
ఎవళు కొటి
అదే లావణ్య
కోటలేగదా ఆమ కోటలే ఈమ కోటలే
ఆ మేమంటంది
ఉం
ఆ షో మరి ఆమె చెప్పిందా అని అడిగినా నీకు చెప్పిందా అని అంటే నేను గంతే ఎక్కడిది ఇచ్చేది అంటుంది కాదు ఒక బడ్డే ఇచ్చుడు అంటంది
మెయిన్న ఎవరాటా మరి
పడ్డ పది ఎక్కడిది ఇప్పుడు వాళ్ళు ఎంత మంది ఐదుగుర ఆరుగుర
ఆరుగురు
ఆ ఆరుగురు నాలుగు ఇరవై నాలుగు ఐదు వందలు రెండు వేలు మూడు వేలు వస్తాయి
ఉమ్
అవి మూడును అవి లోన్ తీసుకున్నది కదా
ఉం
ఆవి వేయి వడ్డీ
మరిఅవి ఎట్ల అవి ఎట్లా ఎవళ ఇతారట
ఇక సార్కే అ ఈగ సారు పోతాంటే పాపం గాళ్ళు బతిలాడుతాంలు
ఉం
సార్ ఇది ఒక్కటే ఒ ఐదు నిమిషాలు సార్ అదిదింటే ఒక చిన్నపిిల్లని ఎతుకొని వచ్చింది దోమలలు ఉన్నది వాళ్ళు ఆయన మళ్లతనాన్ని ఇష్పట్టిపోయిండు మరి ఆ సారేమంటార తెలుసా వా లోల్లిగిట్లా అయితంది అమ్మ పోతే పోండి మీకోసం మే అచ్ చ్చిన మరి లోలిగిట్ల అయితే పోతే పోండి అని చెప్తా
హ్మ్
చెప్తే ఏం లేద్ సా సార్ మళ్ళా రావాలంటే రాలేదు అని అంట
ఉ ప్రేమ్నగర్ నుండి వచ్చిరట వాళ్ళు
ఆ
హు పక్క ఊరినుండి వచ్చిరటు గా
ఆ ఆ
వచ్చినప్పుడు పని చేసుకొని పోవాలి ఇంత లొల్లి లొల్లి పట్టించుకుంటార మళ్ళా దొరకనే దొరకడు
దొరకడు మారి ఆ ఏంత సేప్ పైతాంది ఇగ మధ్యాహ్నం అ తాగి ఇగ సాయంత్రం వత్త ఇగో ఇదొత్త అని అంటలేడ
ఉం
అంటే ఒకప్పుడు అచ్చిండు ఆరు గంటలకు
ఉం
ఆరు గంటలకు వచ్చి ఏదొ చేత్తాండు అదె గామె ఆ అలా అవి కొట్టించుకున్నది
ఉ
అయితే కొంతమంది ఒకటి కున్నార్ గదా శ్రీనిధి
ఆ శ్రీనిది గొట్టిచు ఉమ్
కొట్టిసుకున్నారు ఒకామెకు లక్ష రూపాయలు కొడితె నాకు యాభైయే కావాలె అని అంటే అయితే యాభై నాకి చెయ్యి నేను నెల నెలకు గడతా అని చెప్పినా నేను ఎప్పటికి మీటింగ్ పోతాన కద
ఉమ్
అంటె అబో నేనియ్య
నాక్ గొడితే నాక్ గొడి అతరు అడుగుతే అయిపో అసలు కానీ మా ఆమె మా గ్రూప్ ఆమె లీడరు ఉంచి ఇగో ఆమె అసలు ఎవలికి కొట్టియను అంటాంది కాదు
ఎవలు
ఒన్
ఆమె నా
ఉమ్
అడిగింది గాదు వచ్చే
ఎవరు
ఆమె అచ్చి ఆడిగింది
ము
గాళ్ళలకు కొడతాను గాని మా వాళ్ళలకు కొడుతలేవంటాంది.
ఆ
అంటే మీరు కొట్టించుకుంటే కొట్టించుకోండమ్మా కొడతా అని
ఉమ్ ఉమ్
అంటే ఇగ ఆమె అంటాంది కదా ఎమన్నా కట్టక పోతే ఆస్తులు జప్తు చేసుడు నాక అంతా తలకాయి నొప్పి ఎందుకు ఉ
ఓహో
అని అంటాంది కాదు మళ్ళా పనిషలయిందా
పద్దంట్టి నేను కట్
ఆ